హలో ఇప్పుడున్న ప్రజెంటు ప్రజెంట్ జాబ్ సిచ్యుయేషన్. జాబ్ మార్కెట్ ఎలా ఉంద్ చెప్తారా.
ఊపు ఉప్పుడు వస్తంద
అంటే దేనికోసం ఎక్కువ కష్టం ఉంది. అనుకుంటున్నారు.
ఎందుకంటే ఉప్పుడు ఏజెంట్ చాలా మంది. ఉప్పుడు ఉప్పుడు ఉన్న చాలా మంది. నేర్చుకొంతనే వా ప్యాటిస్ చేయట్లేదు.
అంటే మీరన్నం ఇప్పుడు ఎవడైనా స్కిల్ ఊరికే నేర్చుకొని వదిలేస్తున్నారు. ప్రాక్టీస్ చేయట్లేదు అంటరా.
అవును
అంటే మీ మీరు చెప్పడం ఎక్కువ ఎవడైతే ప్రాక్టీస్ చేసి ఎవడైతే కాన్ఫిడెంట్గా ఉంటాడో. వాట్డ్ కి ఎక్కువ ఫోకస్ స్కోప్ అంటారా.
హహ్
మీరేమైనా స్పెసిఫిక్గా ఆ సజెషన్స్ ఇస్తారా. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని.
మీరు ఉప్పుడు ఉప్పుడు చాలా మంది. ఏం చెయాలంటే పొద్దున్నే వచ్చిల్లు అంటున్నారు. శాంత ఉండచ్చిల్ అంటున్నారు. చాలా మంది నేర్చుకోన్ పోతన్న. ఉప్పుడు ఎదో పని చేత్ రంతె ఎవ్వడ్ చెప్పటేదు.
అంటే మీరు చెప్పడం ఏదైనా ఒక స్కిల్ మీద ఫోకస్ పెట్టాలి ఒకటి స్పెసిఫిక్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటున్నారా
అవును
నేర్చుకున్న దాన్నే ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలంటారా
అవును అది చాలా మంది నేర్చుని అది ఎద అవుతుంది ఏ చూడలేదు
అంటే నేర్చుకుంటారు కాని అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని అది ఎ్వరుూ తెలియదు అంటున్నారా
అవును
మీరు అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా అలా అనే వాళ్ళని
అవును నేను చాలా మంది చూసి నేను మా తెలిసినది చాలాద్ద చూశాను
అంటే వాళ్ళు రాయడాకము మొత్తం నీటి కూడా చేస్తారు కాకపోతే అడిగితే మాది తెలిదంటారు
కాదు ఉప్పుడు ఒకప్పుడు నేర్చ ఈరోజు నేర్చుతారు అది ఇప్పుడు ఆు లేపోద్దున్న లేచిన తర్వాత అడిగితే ఇది నేర్చున అని ఎట్ ఇంపె చే నాకు తెలిదు మర్చిపోయాను అని అంటారు
ఆ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే వాళ్ళమ్మో బాగానే అడిగితే చెప్తారు మళ్ళీ రేపు ఇది ఎలా వచ్చింది ఏ ఏంటి అని అడిగితే చెప్పలేకపోతుంటారా
అవును
అంటే అలా చెప్పడానికి గల కారణం మంచి తెలుసా
అంటే ఇప్పుడు సిల్లు నేర్చోద్దానని కెట్ట ప్యాటిస ఉన్న ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి అది చూసి
అంటే మీరు చెప్పడం రోజుకి ఒక్కటి ఒక్కటి నేర్చుకున్న అది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఎప్పుడు అడిగినా చెప్పే తట్టు ఉండాలంటారా
ఆ
అంటే మీరు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఎప్పుడైనా ఫేస్ చేశారంటే నేర్చుకొని మర్చిపోయడం అలా
నేను ఆలూ ఇప్పుడు క్యస్షన్ అడిగిన వెంటనే టాని చెప్పయి ప్యాని తీ పోయి శరేశ్వర తీసుని ప్యాని తీపోతారు ఫస్ట్ అఫ్ అల్ పానిక్ అవ్వద్దు కానీ అవకుండా ఒసారి బ్రీత్ తీసుకొని అసలు ప్రాబ్లం ఏంటి అని చూసుకొని అప్పుడు సాల్వ్ చేస్తే బాగుంటదని నా అభిప్రాయం
అంటే ఇప్పుడు ఎవడైనా ఏదైనా క్వశ్చన్ అడగంగానే భయపడకుండా నిర్ధానంగాకష్ని ఏ అడిగాడు ఏంటి మనం ఏం చెప్పాలి అని ఆలోచించాల అంటారా ముందు
అవును
అంటే మీరు సిచ్యువేషన్ ఏమన్నా ఫేస్ చేస్తారంటే ఇప్పుడు ఎవరనా నిన్న క్వశ్చన్ అడగగానే భయం వేసి ఆన్సర్ తప్పు చెప్పడం అలా
నువ్వు పానిక్ చె కా తొప్పు వస్తుంది
అంటే ఎవరైనా ప్యానిక్ భయపడినప్పుడు ఆన్సర్ కన్ఫాంగ్ తప్పు పోతుందంటారా
ఆ అవును
అలా ప్యానిక్ కాకుండా టెన్షన్ పడకుండా ఉండాలంటే మనం పర్ఫెక్ట్ గా ఫోకస్గా ఉండాలి కదా
అవును ఫో ఒక ఒక టాపిక్ నుంది ఆ టాపిక్ మీద వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చాలా ఈ రోజు చూశాను
ఆ చూసారా
ఈ రోజు మన సారు మన టాపిక్ వల్ల ఒక టాపిక్ వల్ల మన ఇబ్బందిసే ఫేస్ చేసాం అని ఆ టాపిక్ నేర్చుకొని దాని మీద వచ్చేసి అని రమ్మన్నారుడు
అంటే మీరు ఇప్పుడు ఏదనా టాపిక్ మీద అర్థం కాక క్లాస్లో అలా ఉంటుంది మీరు వచ్చి డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ లేదంటే ఫ్రెండ్స్ దగ్గర అలా చెప్పించుకుంటారా
ఆ నేను చెప్పస్తున్నా ఫస్ట్ఫ్ ఆల్ నేను యూట్యూబ్ లో చూస్తాను ఇద అర్థం కాకతే అప్పుడు నేను సజెషన్ తీసుకొని ఆ నేను
అలా అడిగినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంతో పాటు మీరు కొంచం ఒక యూట్యూబ్ ఛానల్ వీడియో చూసుంటారు కాబట్టి బాగా అర్థం అవుతుంది
అంటే మా ఫ్రెండ్స్ అయితే మంచిద ఇప్పుడు డౌట్ అదింట చెప్తారు చెప్పమయినా పటి టై లో చెప్తాను అని చెప్తారు ఆ టైం లో కన్ఫామ్ గా చెప్తారని నాకు
అదే మీ ఫ్రెండ్స్ చెప్తారు కాపోతే చెప్పేటప్పుడు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టింటే అర్థమయితది కదా
అవును
దీన్నింది కూడా మళ్ళీ వస్తారు మనం కూడా ప్రాక్టీస్ చేయాల
అవును పటిచ్చడి మనం వెంతేనే మనం మనౌప్పుడ
అంటే ఇప్పుడు మనం మనకి డౌట్ ఎప్పుడు వచ్చిందంటే మనం ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ ని బాగా తింటున్నామో అప్పుడే డౌట్లు వస్తాయి
ఒక చాలా మంది పైన పైన విడేసి దాన్ని మళ్ళీ ఒకసారి టాపిక్ అర్థమయింది కర్ద చెప్పు అంతే చెప్పరు
అందుకోసమనే మీరు ఎక్కువ ఫోకస్ గా వినాలి లేకపోతే ఎక్కువ ఫోకస్ గా చదవాలి చదివందని బాగా ప్రాక్టీస్ చేయాలింటారా
అంతే మనం వింటాం మ చుమంటారు చాలా మంది నా తెసినోళ్ళు లైబ్రరీ పోయి చాలా మంది పొద్దున్నే మా తెలిసిన చాలా మంది పొద్దున్నే లేచ ెఫ పోయి పొద్దున అంత కూర్చొని వస్తారు కాని దానివల్ల ఏం యూజ్ ఉంటారు
అంటే కొంతమందికి లో మెమొరీ పవర్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి మీ సజెషన్ ఏంటిది
నా సజెషన్ వచ్చేసి ఇప్పుడు టాపిక్ నేర్చుకొని దాని మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇప్పుడు ఇప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్ చేసి
అంటే ఇప్పుడుమీరు చెప్పడం ఇప్పుడు మనం ఏదన్నా వర్క్ దాని మీదన్నా వర్క్ చేసామంటే దాన్ని ఎక్కువ అంటే దీన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి అంటారు మెమోరీలో
అవును ఎప్పుడైనా పట్టటి టైన్ లో రివిజన్ చేయ ఉంటది
ఆహా అంటే కొంతమంది ఉంటారు ఎప్పుడు రాస్తానే ఉంటారు ఎక్కడ రాస్తరో అర్థమై ఉండదు
అవును
అంటే మీరు ఆళ్ల చెప్పడం మీరు ఎక్కువ ఎక్కడ రాసినా అది పర్ఫెక్ట్ గా జాగ్రత్త ఉంచుకోవాలంటారా
ఉ
ఇంకా మీరు ఎక్కువ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఫోకస్ పెడుతున్నారు
నేను ఇప్పుడు ప నేను పట్టితో పోతా అన్నట్టు గాని నేను జావా నేను ఫు
మీరు పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోలేదు కానీ జావ మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నారు అంతే నా
అవును
అంటే జావా మీదే ఫోకస్ అని ఎందుకు అనుకుంటున్నారు పైథాన్ సి ప్లస్ ప్లస్ అవి ఎందుకు పెట్టవద్దు అనుకుంటున్నారు
ఇప్పుడు పైతాను అని నేను ఆట ఉబ్బు ఆతో ఇంపార్టెంట్ ఆ నేను
తే మీకు జావా మే అదే ఏమన్నా బేసిక్ గ్రిప్ అలా ఉన్నట్టుంది కదా
మీరు ఓసారి తొమెంట్ ఫీన్నింగ్ చెప్ తార కామెంట్స్
టి ఓ ఓ ఎంఎంఈ పి ఓ ఎమ్ ఎమ్ ఈ ఎంటిటి ఈ ఎన్ కామెంట్ ఆ
అవును ఆ
ఆ మీరు కామెంట్ మీరు జవా ప్రోగ్రాం రన్ చేయడానికి కమాండ్ ప్రాంట్ వాడతార లేకపోతే ఏమైనా ఆన్లైన్ కంపైర్స్ అలా వాడతారా
నేను ఇప్పుడు నేను ఉచ్ అంటే ఇప్పుడు జాబ్స్ కి ఉచ్ అయ్యేది చాలా సీ అండ్ కమాండ్ ప్రాంట్స్ ఏ
అంటే ఇప్పుడు అంటే మీరు అప్పుడు కోసం ఇప్పుడు నుంచే నేర్చుకుంటున్నారా
అందుకే ఉప్పుడు అంతే ఉప్పుడుంచి నీకు
అంనుకోసం ఇప్పుటించి ఇప్పున్నించె నువ్వు నేర్చుకుంటున్నావా.
ఏంటండి.
తే అప్పుడు కోసం మీ లొ, ఇప్పడ్ న్నించె
కొంచెం గట్టిక్ మాట ట్లేదు